హలో
ఆ అక్క
హలో ఏం చేస్తున్నారా
ఏం లెక్క అట్లా ఉన్నా
ఉమ్మ్ టీవీ చూడావా నువ్వు సీరియల్స్ అట్లా
హా సీరియల్స్ అంటే చూస్త అక్క ఏవో అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఏదో ఒక్కటి అంతే
అవునా
ఆ మీరు
నేను చూస్తా చూసా అంటే తక్కువే అంటే చూస్తే చూస్తా లేదంటే లేదు
అంతే నా
ఉం అంతే మా అమ్మ అయితే ఇంకా టీవీకి అయితే అతుక్కో ఉంటది
అహా హా సీరియల్స్ అవును ఇది బాగ అంటే ఇలా ఉన్న వాళ్ళకి అవేగా టైం పాస్
అంటే ఈవినింగ్ టైమ్స్ ఏ డే టైమ్ లో పొలానికి అట్లా పోతదా ఎప్పుడో ఒకసారి ఇంటి దగ్గర ఉండేది ఇంక నైటే సిక్స్ చి ఆరు ఆరుకు మొదలు పెడితే రాత్రి తొమ్మిది అయితాది పడుకునే సరికి
హహా అవునా ఇక అయ్యో పక్కా చూస్తారు మా అమ్మీ కూడా బాగా చూస్తది
మాక్ కంటిన్యూగా ఏ సీరియల్లు మిస్ కాదు అసలు
ఉమ్మ్
ఉం ఉమ్మ్ మాకి కూడా అస్సలు ఇయదు రిమోటింగ్ ఆ టైమ్ లోన సీరియల్స్ వచ్చే టైం లో
హహ అవునక్క సేమ్ మా డా డాడీ వచ్చే వరకే మమ్మీ చూస్ ఉం తర్వాత ఇక న్యూస్ పెడతారు డాడ్ డాడీకి అస్సలు పడది న్యూ సీరియల్స్ ఇవంటే ఊమ్
అహ్ హా ఇంక మా ఇంట్లో ఇంక అంతే ఇంక మా అమ్మనే ఇంక సేయక ఆమె మా నాన్నకి ఇవ్వదు ఎవరికి ఇవ్వదు
హహా అంతేనా హా
ఉమ్మ్
ఉమ్
ఇంక మాకు ఇంకా తప్పదన్నట్టు మేము చూస్తా ఉంటాం ఇంగ మాకేం గట్లా నా అలవాటు అలవాటు అయితాంది
అలవాటు అయినా ఉంది మాగ్గూడా అంతే అక్క అంటే ఇప్పుడు కొన్ని సీరియల్స్ అంటే మీకు కూడా తెలుగులోనే వస్తాయి కదా సీరియల్స్
ఆ తెలు ఆ తెలుగే
తెలుగేనా ఆహా
తెలుగే ఈ మాటీవీ కార్తీక దీపము
ఆ ఆ
ఇంకా కార్తీక్ దీపము చాలా ఫేమస్సు అది ఫస్ట్ ఫస్ట్ సీజన్ చానా హిట్ అయింది కదా
అవునవునక్క
ఆ ఆ ఆ ఆ
మళ్ళీ ఇంకా వేరే వేరే ఉంటాయి కదా సీరియల్స్
ఆ ఆ ఆ మామ్మ సిక్స్ టు సెవెన్ థర్టీ జీతెలుగు చూస్తాది, ఇంకా ఎయిట్, ఎయిట్ థర్టీ, నైను మా టీవి
మాటీవీ ఆహా
అహ్హా
ఇది గుడి గంటలు సీరియల్ ఒకటి ఉంటాది అది బాగా చూస్తది మమ్మీ కూడా నైన్కి వస్తది
ఆ అది బానే ఉంటది మామూలుగా ఫ్యామిలీ స్టోరీనే అది అంతా అంటే సేమ్ మన ఇంట్లో సిచ్ సిచ్యువేషన్సే దాంట్లో అ బాగుంది ఆ సీరియల్ నేను కూడా చూస్తా అది
ఆ అవునక్క అది బాగుంటది
ఆ టైం వరకు టీవీ చూడకపోయినా కూడా హాట్ స్టార్ లో అయినా చూస్తా అది ఒకటి నచ్చుతాది ఆ సీరియల్ బాగా ఆ అదొకటి బాగుంటాది అంటే సేమ్ ఒక ఫా ఒకఫ్యామిలీలో ఎట్లా జరుగుతాదో రియల్ గా సేమ్ అవే సిచ్యుయేషన్సే దాంట్లో జరుగుతాయి బాగుంటుంది అది
అవునక్క అది బాగుంటది
ఉమ్మ్
మళ్ళీ జెమిని చూస్తారా జెమినీలో సీరియల్స్
జెమిని మాకు రాదు ఛానల్ అంటే ఈ ఈ గవర్నమెంట్ ఏపీ ఏపీ ఫైబర్ కి ఛానల్ రాదు అసలు అది
జెమిని రాదా? అవునా?
ఆహ్ జెమిని జెమిని మూవీస్ అట్లా దానికి సంబంధించినేటివి ఏమి రావు అసలు
ఆహా అవునా
ఆ అవును
ఉహు ఎందుకు అట్లా మరి తీసేసిన్రా అటు జెమిని
ఆ ఫస్ట్ నుంచి కూడా రాలేదు, ఫస్ట్ నుంచి ఇదొచ్చినప్పటి నుంచి గూడా రాలేదు అవి ఛానల్స్ ఫస్ట్ లో ఏమో కొన్ని రోజులు వొచ్చినాయి మళ్ళీ రాలేదు
ఓ
అంటే మనం సపరేట్గా ఛానల్ కింత అని పే జేస్తే వస్తాయి అవి
ఆహా అవును అవునక్క
లేకుంటే రావు మామ్ ఊహు
అంటే ఆ జమినీల్లో కూడా ఆ చెప్పండక్క
సన్ డైరెక్టు అట్లనా డిష్ మీది
ఆ సన్ డైరెక్ట్ ఏ అక్క
ఆ అదే ఇదే గవర్నమెంట్దని చెప్తున్నా కదా
ఊమ్ ఊమ్ ఓహో ఓహో
ఉ ఊ ఊ
అంటే ఇప్పుడు టీవీ లో రీచార్జ్ కి అంటే వన్ మంత్ కి ఒకసారి జేపిచుకుంటరా
ఊమ్ మంత్లీ మంత్లీ త్రీ ఫిఫ్టీ ఉంటాది లేదంటే ఇయర్లీ సిక్స్ మంత్స్కి అట్లయినా గూడా జేసుకోవచ్చు
ఓ ఓకే ఓకే ఆ సేమ్ అక్కా మాది కూడా
సిక్స్ మంత్స్ కడితే వన్ మంత్ ఫ్రీ వస్తది దీంట్లో
ఓ అవునా
ఆ అవును అంటే ప్రీపెయిడ్ మున్
ఆహా
ప్రీపెయిడ్ ముందే కట్టుకోవాల
ఓహో
ఆ
మాకు అయితే టూ టూ ఎయిటీ టూ సెవెంటీ అట్లాక్క వన్ మంత్ కి ఇగ త్రీ హండ్రెడ్ అయితది ఇగ
ఊమ్ అయితది ఇదైతే కొంచెం బెటరే ఎందుకంటే వైఫై అన్లిమిటెడ్ వస్తది అట్లా అని కొంచెం బెటరే ఇది
అవును ఇప్పుడిగ ప్రతి అంటే ఇటు కూడా ఆ ప్రతి చోట వైఫై ఉంటున్నాయ్
అవయితే మామూలుగా జియోవి అవుంటాయ్ జూడు ప్రైవేట్వి అవైతే మంత్ త్లీ మంత్లీ సెవెన్ సెవెన్ హండ్రెడ్ అట్లుంటాయి అనుకుంటా
సెవెన్ హండ్రెడ్ ఆ
ఆ ఫస్ట్ ఇన్స్టలేషన్ కి అంతా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు ఇంకా ఆ మంత్ అంతా ఇంకా అదే మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచే సెవెన్ హండ్రెడ్ మంత్కి సెవెన్ హండ్రెడ్ అట్లా
ఓహో
ఆ ఆ ఆ
కానీ అవి బాగా రేట్ గదా
ఆ రేట్ ఎక్కువ అంటే స్పీడ్ కూడా అట్లానే వస్తాయి ఇవి ఎంతైనా కొంచెం స్లో కదా అవి బా అవి బాగొస్తాయ్
ఓహో
హ
ఇంకా ఇంకా సీరియల్స్ ఏమి చూస్తారు అక్క ఏమన్నా మూవీస్ అట్లా చూస్తారా అలవాటు ఉందా
ఆ మూవీస్ కొత్త కొత్త మూవీస్ వస్తాయి మామూలుగా ఉంటాయి కదా మూవీ రూల్స్ అట్లా అంతా దాంట్లో చూస్తా కొత్త సినిమాలు వస్తేనే ఆ మొన్న రీసెం చెంటగా అదే సమంతా మూవీ వచ్చింది కదా మా ఇంటి బంగారం అ ఆ అది అది చూసిన
బాగుందా సినిమా
ఆ ఆ బాగుంది
ఆహా
హ ఇంతకు ముందు ఏందో ఐ బొమ్మ అనే ఒకటి ఉండే అది ఇప్పు లేది బ్యాన్ చేసేసినారు కదా
ఆ ఆ తెలుసక్క ఆయన రవి కదా ఆయన పేరు
ఆ అవును అతను అట్లా చేయ అరెస్ట్ అయినడు అనుకుంటా
ఉం ఉ అయినాడు మళ్ళీ బయటకు వచ్చినట్టున్నాడు అయితను
ఆ హ అ అవయితే బాగా త్రీ డీలో వస్తుండి అంటే బాగా క్లారిటీగా అట్లా దాంట్లో అయితేనే అం నువ్వు నువ్వేం చూడరా సినిమాలు కొత్త సినిమాలు ఎట్లా
ఆ చూస్తా అక్క అంటే ఇక మా ఫ్రెండ్స్ స్ఉంటారు వాళ్ళు చెప్తారు ఇది బాగుంది ఇది బాగుంది అనేసి వాళ్ళు చెప్పిన చూస్త టైమ్ ఇంట్రెస్ట్ ఉంటే టైం ఉంటే చూస్తా లేకుంటే ఇగ అంతే ఇంకా కే డ్రామాస్ అవి ఉంటాయి కదా అక్క
ఏది
కే డ్రామాస్ కొరియన్ డ్రామాసు చైైనీస్ డ్రామాస్ అవి అవి చూస్తా అక్క బాగా
ఆ
టైం ఉన్నప్పుడు చూస్తా
సినిమాకి వెళ్ళవా థియేటర్స్ కి అట్లా
అంటే వెళ్ళే వెళ్ళేంత అంటే ఎప్పుడు ఒకసారి ఇగా అట్లా ఫ్యామిలీ ఓన్లీ ఫ్యామిలీతోోనే
హనా
ఆ అంటే ఇట్లా అంటే వెళ్తాం గాని మా అమ్మాయిలు పెద్దమ్మలు అట్లా అందరం కలిసి వెళ్తాము ఇగా వాళ్ళకి కుదరాలి కదా
అవునులే నేనైతే చిన్నప్పటి నుంచి అయినా ఇప్పటివరకైనా ఒక్కసారే థియేటర్కి వెళ్ళింది
నేను టూ టైమ్స్ వెళ్ళినక్క అంతే బాహుబలి టు అప్పుడు వెళ్ళినా అమళ్ళీ అది ధృువ సినిమా ఇప్పుడె వెళ్ళిన
అవునా అంటే నేనేం మేం పెద్ద సినిమాకేం కాదు నాగచైతన్య సాయి పల్లవి సినిమా ఉంది చుడు దేఎదోఅది
మనం
మనం కాదు స్ నాగ చైతన్య సాయి పల్లవి ఏదో అదేం పెద్ద సినిమా ఏం గాదు కనీ అబ్బుడింకా అంటే కొత్తగా మ్యారేజ్ అయిందదా అందుకనే ఇగ ఆ టైం లో పోవాల్లాంటే పోల్ల అన్నట్లు పోయింటుంది
ఓహో
ఆ అంతే ఇంక మళ్ళీ ఇంకా ఇంకెప్పుడూ వెళ్ళంది లేదు చానా తక్కువ చదువుకునేట్ టైం లో గూడా అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేకపాయ సిన్మాలకిి ఫ్రెండ్స్ తో పోవల్లా అట్లెంతా
అవును మాగ్గుడా అంతేం లేకపో ఎప్పుడన్నా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే ఫ్రెండ్స్ తో గలిసి అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయినంతా అంటే సెమ్స్ అయిపోతయి గదా ఆ రోజు లాస్ట్ డే మంచిగ సెలబ్రేట్ జేసుకునేటోల్లం అందరం కలిసి మనం ముగ్గురం ఫ్రెండ్స్ ఉంటామక్క నేను ఇంకో ఇద్దరు నేను హిన్ దూ ఇంకో ఆమె ముస్లిం ఇంకో ఆమె క్రిస్టియన్ మేము ముగ్గురం చాలా క్లోజ్ డిగ్రీలో
అవునా రిలీజియన్స్ కూడ డిఫరెంట్
ఆ ఇప్పుడు గూడ పీజీ ఒకకాడ్నే చేస్తున్నము బాగ చాలా క్లోజ్ ఆ మేమ్ అయితే ఇగ ఒకటె ఊరు కాదక్క వాళ్ళిద్దరు ఒక్క ఊరు నేను వేరే ఊరు
అవున మరెక్కడ పరిచయం స్కూల్లో
డిగ్ ఆ కాలేజ్ లో డిగ్రీ లో అక్క ఆ అట్ల ఇగ ఆవి రెస్టారెంటికి అట్లా ఉమ్ ఎగ్జామ్స్ అయిపోయినంక వెళ్తాం బాగుంటది అప్పుడు
ఆ డిగ్రీ హాస్టల్ ఉంటవారా నువ్వు
ఎ లేదక్క అప్ అండ్ డెన్ అప్ అండ్ డౌన్ అంటే బస్ ఒస్తది
అవునా ఉమ్ హు ఉమ్ హ్ సరే లేరా అయితే ఉంటా
ఆ సరె అక్క
ఆష